ఎమ్ చేస్తానవే ఆ లో బెడ్షీట్లుండే చాలా పిండినా తినలేదే మార్నింగ్ చేసిన కర్రీ అయిపోయింది ఈ రోజు రెండు సార్లు వండాలి ఏం చేస్ తను ము
ఏమి లే మార్నింగ్ ఏం కర్రీ చేసినవే
మాటా ఆనియన్ ఆకులు ఉంటాయి కదా అవి
ఆనియన్ ఆకులంటే
ఉల్లిగడ్డ ఆకులు
ఉల్లిగడ్డ కూర చేత్తరుగాని ఆకులేంటిదే
ఆకులు తోటి ఉంటది కద మే కూర
ఎట్ల చేస్తివ్ చెప్ప్ ఒకసారి
టమాటా ఉన్ను అది కలిపి ర అండూ మిక్స్ చే చి వండాలి లాస్ట్ లో ధనియాల పౌడర్ ఇక తెలుసు కదా కారం
ఆనియనే ఆ ఆనియనే ఏసినావా ఆనియన్ పొట్టేని అ అర్ధమైతలేదు మీది ఉల్లిగడ్డకు ఆకులేడుంటయ్
ఉల్లిగడ్డని భూమిలో నాటితే పైనొస్తాయి కదా
ఆ
కున్ని ఉల్లిగడ్డకులు తెల్వదా ఇప్పటి వరకు అన్ని కూరలు ఎతరు ఉల్లిగడ్డని నాటుతరు చూడు నువ్వే చెట్లు పెడతావానే ఇంటి దగ్గర
పెట్టలేదు అన్నీ కొనకోచుకున్లే
నేనైతే అన్నిీ దగ్గర దగ్గర గోంగూర పెట్టినా ఉల్లిగడాకులు పెట్టినా ఆ బెండకాయ పెట్టినా టమాటాలు పెట్టినా
ఆ కాస్తానే మరి అన్ని కూరగాయలు
సమ కదా చిన్నప్పుడే పెట్
ఆహా ఇప్పుడు టమాటలు నువ్వు పెట్టిన చెట్లేనా
పది పెట్టిన ఒక కిలో ఎల్తది అప్పుడు అట్లా అప్పుడు అట్లా
మంచి నయమే ఆ అంత గణం ప్లేస్ ఉన్నాదా
అంతగనం ఏడన్ననా పది చెట్లకి ఎంత ప్లేస్ ఉంటదే దగ్గర దగ్గర టమోటాలు మంచి తే
కాదు బెండకాయలు
ఆ అంతే కొంచెం కొంచెం మాకు రెండు గుంటలు అంటే
అంతే రెండు గుంటలు అని అంటారు గానీ
మీకు ఎంత ఉందే ప్లేసు
మాకు కొంచమే ఉన్నది
కొంచ ముంది అందదా తెలివదా
తెలువదు నాకు
పోక్ ఇట్ సైడ్ ఆ ఇట్ సైడ్ కోత్ తులు బాగున్నాయి. చెట్లు పెట్టేతనికి ప్లేస్ ఎందుకలేదు ప్లేస్ ఉన్నది.
మంచి మంచి పూల చెట్లు పెట్ కోతులు ఉంచవా అవే తింటాయి కావచ్చు. వాట్ టీకాన్నే
జామ్ చెట్ ట్టులకే మొత్తం కోతులు తింటాయి. జాంకాయలనే
ఆహ్
మామిడి
మీకు మంచిగా బండలు ఉన్నాయి. ఊడ్చుడుందానే పెండ తోటి
ఉన్నది కొంచెం ఉంది. కొంచెం బండలు
అటు ఇటు మధ్యలో బండలు ఉన్నాయి. దారినా అది
ఆ ఆద్ అయితే వాన పడ్తప్పుడు బాత్రూమ్లకెళ్ళి మట్టి ఇంట్లకొత్తందని.
ఆహ్
ఆ బాత్రూమ్ కి కొంచెం దాకా బండలు ఏసినాం. ఇంకా అవి బండలు అంటే ఉట్టిగా ఏసినాం. మాల్తోటి కలిపేయాలే తర్వాత ఏసుకోలగచ్చు.
తంది ఏదో ఫోటోలో ఉండే. మీ బాబు సైకిల్ దో
ఆ గుర్రం బొమ్మ. ఆ ముందు రేకులు ఏసుకొని కింద గచ్ ఏసుకోవాలేగాని.
చేసుకోవాలా, చేసుకోలేద ఇంకా. ఆహ్ హా లోపటేన్ని రూమ్లే రొం డ్రూమ్ల
నాలుగు
మీకే నాలుగా
లేదు మాకు రెండే.
అదే మరి మున్ రేకులు ఏసుకున్నారనిక్కో కుల్లా అయితది. మీకు ఆ రూమ్ లా కట్టుకోండి. రేకులేసి రూమ్లా కట్టుకోండి.
ఆహ్ ఇవి సరిపోతాయి కాని. బయట రేకులేసుకుంటే ఒకవేళ ఎండ కొట్టకుండా. వాన కొట్టకుండా ఆ
ఆ పెద్ద హైట్లానే ఉందా. ఇల్లు
ఐట్లనే ఉన్నాయి మెట్లున్నాయి. మీ దిక్కే కట్టిళ్ళు దౌన్లోక్ లేదు.
మీది ఇంకా ఉన్నాయమే. అత్త, మామలు ముందే కట్టుకున్నారు. మాకయితే తే ఏం చేయలే
ఆ హా
న్నా
పిల్లలు అలారే
చిన్నోడు లేచిండు ఆయన లేస్తేనే నేను లేస్తా లేకుంటే ఆయన పండుకుంటే నేను పండుకుంటా
ఆహా నువ్వు ఎన్నటికి లేస్తావ్ పొద్దున్న
ఇచ్చి
ఆ నేనే ఈయల ఆరిటిక స్కూల్ లేదు కదా నిన్న ఇవవాళ అరిటికె వచ్చినావు
ఆ రేటికి
ఆహా రోజు
ఫైవ్ త ఫైవ్ ఒక్కొక్కసారి సిక్స్
ఆహా
నువ్వు లేచి ఆకిలు ఊడ్సుడు అల్కుజల్లుడు
ఓ చాల ఉంది మాదైతే కొంచమే ఇల్లుంది
ఆ అదంత చల్లుతవా
చల్లాలి కదా ఆ చల్లుడు కే నేను సగమయ బక్క గైనా
ఆ కొంచం
ఆ
ముందు ప్లేస్ బాగు పెండనే పెండనే కొను
మీ ఆరాలో ఉంది ఆమె చల్లదా
మా బుత్త అంత చల్తది
ఆమె మందమా ఎవరికి ఎక్కువ ఉన్నది
తక్కువ ఉంది గానీ మాకే ఏ చుట్టూ చెట్లు పెడదాం ఆ అక్కడక్కడ అందుకే కూరగాయలు నాటు
ఆహ అల్లం మంచిది తిం ఆహా దిస్ ఆ ఇప్పుడెనా ఇచ్చిల్లు
షాపింగ్ పోతాల్ల
ఎందుకు
పోతరు కదనే
ఇప్పుడేం షాపింగ్ ఇప్పుడేం షాపింగ్ ఏ దసరా అయిపోదిహ్ సంక్రాంతి అయిపో మొన్న సంబర న
సమ్మర్ హాలిడేస్ వచ్చాయి కదా శ్రీరామనమి ఏదో వస్తాంది ఇగ
టూ ఫ్రై డేనె
ఆ ఇంటికి వెళ్తవ కాదు పిల్లలతోని మీకు పోడానికి మంచిగానే హయ్ మామ్మి మమ్మి మమ్మ ఇక్కడ పోయిన చిరాక్ వస్తద్ పిల్లలతోటి ఆ మా పిల్లలయితే బాగా అల్లరి పాల్ తాగుతాండే ఇన్ ఎట్ల మానిపియా లె విషర్ కుడి మాచె జిలేబీ ఖాతెహె కాదు బిందు మాట్లాడింది కాదు నిన్న
ఆ బిందె ఎన్ని కాల్స్ మాట్లాడిందే
అది కూడ ఒన్ కాలే మాట్లాడింది ఎ ఒక్క పర్సన్
గద్ చాల అంటే ఎన్ని మాట్లాడింది ఫోరా
ఒకటే మాట్లాడింది దానికి వీలే లేదంటే ట ఈ రోజు మాట్లాడితే ఇంకో కాల్ కానీ దాని కాళ్ అయిపోయింది దా
ఉమ్ ఆహ
ఏం కాదు ఒక పర్సన్ ఎవరిదైనా నంబర్ ఉంది కదా వాళ్ళది ఫోర్ టైమ్స్ మాట్లాడొచ్చు అని చెప్పింది
గదే
ఆ ఇంక చిన్నోడు బాగానే ఉన్నాడ మంచి తింటాండ
తింటాడ్ ఫోన్ ఇస్తె
ఫోన్ ఇస్తే నువ్వు కూడ నోట్ల
ఆ
ఆ
అదైనా నచ్చతుది లేకపోతేలేదు
ఊకరీతోనా ఈ రోజు సండే కదా ఏంటిస్త పైసలు ఆ
ఈవనింగ్
ఈవినింగ్ ఎందుకే మూడు పూటలు తినొచ్చు కదా
మ సార్లేడే ఊరికి పోయిండు
ఊరుకి పోయిన్న ఏ రోజు ఏ నిన్న పోయిన అ
మమ్మే
ఆ హ
ఎన్ని కాల్స్ అయిపోయినే
ఏ ఇప్పటికి ఐదున్న తోటి ఆరు కాల్స్
ఆరు కాల్స్ కాదు ఆరువది
మా సిక్స్ బాబు కూడా అంటాండ్ ఆ
ఏంకా దానికి టైం అంటే ఏమిలే మెల్లగా మాట్లాడుకోవచ్చు కాని రోజుకి నాలుగు మాట్లాడినాయిఐ మాట్లాడిన రాళ్లు నాలుగు రోజులల్లో చెప్తది
ఏ తొందరగా అయిపోలనా డేటా అయిపోతది మళ్ళీ
ఆ నాకు కూడా రీఛార్జ్ అయిపోతే రేపుత్తది కావచ్చు
గరి గులయి ఇంకా మరి మూవిగి పోతల ఆ బై అట్నె ఆ తిన్నావా మరి ఏమి కర్రి జేస్ కాలే ఏం కర్రి